హాయ్ దుర్గ
వంటలు గురించి
ఆ ఆహారం అంటే నాకు ఇష్టమైంది ఇంట్లో సాంప్రదాయం ఫుడ్ అంటే జంక్ ఫుడ్ ఇష్టం ఉండదు. ఫాస్ట్ ఫుడ్ ఇష్టముండదు
నాకు ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ ఇష్టం బాగా బ తింటను ఇంట్లో ఇంట్లో కన్నా.
అంటే ఫాస్ట్ ఫుడ్ అంటే నూడిల్స్ ఇయేనా బర్గరు పిజ్
ఆ అవే అవే అవి కూడా ఉంటాయి కదా
ఆ
ఇంకా బియానీ ఎప్పుడయినా చేసుకున్నావా నువ్వు
ఆ చేస్తాను బిర్యానీ బాగా చేస్తా ఏ నూడిల్స్ కూడా బాగ చేస్తా వామ్ రైస్ ఇలా అన్నీ బాగా చేస్త
ఆ నేను కూడా చేత్తాను బిర్యానీ ఎగ్ ఫ్రైడ్ రైస్
ఆ ఫ్రైడ్ రైస్ కూడా బాగుంటది. నాకు చాలా ఇష్టం.
పులిహోర పులిహోర కూడా ఇష్టం.
లెమన్ రైస్ ఆ
ఆ
అది కూడా బాగుంటది అవును అంటే నువ్వు నార్మల్గా ఆ ఇలాగే ఆహారంతో డైట్ ఫాలో అవుతావా
ఆ పాలు అవుతాను ఎక్కువ వాజల్పు తినపోదు పంకుంటాను
ఆ అంటే హెవి ఫ్యాట్ వాళ్ళకి ఎలాగా అంటే ఆయిల్ ఫుడ్ కాకుండా
ఆ ఎక్కువగా ఇంకా ఆడి లేకున్నంటే ఉదక పెట్టుకున్న కాయకూడదు పెట్టద అంత అవివి తిన్న అదే
ఆ
ఆ వీటిని వార్తలు ఎక్కువ మంచినీలు ఎక్కుత అగాది
అ ఓకే నేను నేను చెప్పనా
అది
ఆ ఏంటి లాస్ట్ పాయింట్ లాస్ట్ అది ఏంటో చెప్
లో అ పాలో అవ్వాడి అప్పప్పుడు చేతేే అవ్వదు డైల్లీ ఫాలో అవ్వాలి
అను నేను చెప్పనా ఏజ్ని బట్టి వాటర్ తీసుకోవాలి
ఆ
నెక్స్ట్ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలి అంటే ఫ్రూట్స్ అంటే అలా కాదు వాటర్ వచ్చేసి మా మార్నింగ్ ఉదయం లేవగానేే మొహం కడుగుతాం కదా మొహం కడుగుకున్న వెంటనే నేను చేసే డైట్ చెప్పిన్నాను విను వింటావా
ఆ తె
ముందు బ్రష్ చేసేస్తా లేవంగానే బ్రష్ చేసి ఒక లే నీళ్లుత్గతా
ఆ
కూడల్ని ఒక్క లీటర్ నీళ్ళు కూసేపు కూసేపుడ్డకి కాదు టెన్ మినిట్స్లో తాగేయాలి
లేదు అలా తాగకూదు అలా అయితే బాీ
నేను నేను దగ్గర దగ్గర ఫైవ్ ఇయర్స్ నుంచి చేస్తన్నాను చాలా వెయిట్లాస్అయ్యానాస్లు
ఆ
టెన్ మినిట్స్లో తాగేలి మళ్ళీ వన్ అవర్ గ్యాప్ ఇవ్వాలి ఒక గంట గ్యాపించి మళ్ళీ తాగాలి ఒక లీటర్ నీళ్ళు అది ఆగుతా ఆగుతా తాగాలి తర్వాత ఆ డైట్ బాగా హెవీ ఫ్యాట్ ఉన్న వాళ్ళ అయితే ఇ ఓవర్ బరువు ఉంటారు కదా ఎక్కువ బారువు ఉన్నా వాళ్ళకి ఇ నన్టీ ఆ హండ్రెడు వంద కేజీలు ఎనభై కేజీలు అలా ఉంటారు కదా వాళ్ళక్చెప్తున్నా ఫస్ట్ మార్నింగ్ లెవెన్ గానే పొద్దునే లేవాగ నే వాటర్ తాగాలి పది నిమిషాలల్లో తగ్గేళి ఒక్క లీటర్ బాటిల్ వన్ అవర్ గ్యాపిచ్చి రెండో లీటర్ బాటిల్ తాగాలి తర్వాత క్వాంటిటీని బట్టి ఫ్రూట్స్ తినాలి ఆ క్యారెట్ బీట్రూట్టు ఆపిల్ ఇవి తినాలి హలో
ఆ కివి కూడా కొంతమంది తింటారు
ఆ ఇవి తన్ ఇవి తినాలి తర్వాత ఇంకొకటి ఏంటో చెప్పన జీలకర్రా వాము సోపు ఆ మిరియా అదే ఈవి మెంతులు అల్లం యాలికాయ్యలు దాల్చిన చక్క ఇవి ఆరు ఒక గ్లాస్ నిలల్లో ఇవ్వరు ఒక స్పూన్ ఒక స్పూన్ వేసేసుకుని బాగా మరగ పెెట్టి ఇంత క్వాంటిటీ ఒక గ్లాస్ దక్ హాఫ్ హాఫ్ గ్లాస్ అయ్యేదా మరగ పెట్టుకోవాలి మరగ పెట్టుకున్న తర్వాత గోరు వెచ్చగా ఏయ్యదా ఉంచుకుని ఒక నిమ్మకాయ బద్ద పిండుకుని స్పూన్ తో కలిపేసి తాగేతే బరువు బాగా తగ్గుతారు మధ్యాహ్నం మధ్యాహ్నం కూడా ఆ
నేను విన్నాను తాగాను కో తాగాను అలాగే తాగ్
హ్మ్ తాగితే మరి బరువ్వు తగ్గవా
ఆ తగ్గాను
ఓకే నేను తాగాలని తెచ్చుకున్నా కానీ మో నింగ్ నాకు పనివల్ల ఇంట్లో పని వల్ల తాగలేపోత్న్న సరే మధ్యాహ్నం కొచ్చి ఒక కప్పు అన్నమే తినాలి కప్పు అన్నం తిని ఇంక పొడుకోకూడదు కొంచెం ఆ నడవాలి ఆ తర్వాత మళ్ళీ అన్నం తిన్న టూ అవర్స్కి గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒక రెండు గంటలు గ్యాపించి మళ్ళీ ఒక గ్లాసు నీళ్ళు త ఆ ఒక లీటర్ నీళ్ళ తాగీయాల ఆగి ఆగి ఆగి తాగాలి దన్ తర్వాత ఒక మజ్జిగ తాగాలి ఒక లీటర్ మజ్జిగ తాగాలి అందులో కూడా జీలకర్ర పొడి లైట్గా ఒక నిమ్మకాయ్ బద్ద ఉప్పు వేసుకుని మజ్జిగ్ చేసుకుని తాగాలి తాగి మల్నైటు కొన్నే ఫ్రూట్స్ తినాలి అవి ఏంటి లేదా జ్యూస్ తాగచ్చు దానిమ్ కమలాకాయ జ్యూస్ కానీ ఆ పైనాప్ జ్యూస్ కానీ ఇలాంటి తాగాలి తాగేసి మళ్ళీ ఒక లీటర్ నీళ్ళు తాగి వన్ టూ అవర్స్ గ్యాప్ రెండు గంటలు గ్యాప్ ఇచ్చాక లేటర్ నీళ్ళు తాగి ఉంటే ఇలా ఒక నెల రోజులు చేతే వెయిట్ తగ్గుతారు కలడ్ర్ కూడా వాతారు
అవున్నా
నేను ఇలాగ చేశాను చేసా కాబట్టి చెప్తున్నా అందరూ కూడా ఈ మా చుట్టుపక్కల అందరూ కూడా చాలా బాగా మెచ్చుకున్నారు ను ఎక్కడ్కే ఏ డైటింగ్కిి ఏమి చేయకుండానే చాలా బాగా తగ్ గవమ్మే అసలు నువ్వు డబ్బు ఖర్చు పెట్టకుండా చాలా సింపుల్గా తగ్గిపోయావని అందరు అనే లు కానీ ఇప్పుడు చేయలేకపోతున్నా అప్పుడుంటే నాకు సపోర్ట్గ మా అమ్ మ్మామ చెల్లి ఉండేవాళ్ళు ఇప్పుడు లేరుగా చేయలేపోతున్నా కనీసం ఇలా ఎవ్వరు చేయ్లేరు అయినా సరే ఆ ఒక మనిషి ఒక మనిషి ఇరవై సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల లోపు ఉన్నవాళ్ళు ఐదు లీటర్లు వాటర్ తాగాలి ఒకలే తాగాలి ఇవి కంపల్సరిగా ఇవి టూ అవర్స్ టూ అవర్స్ టూ అవర్స్ గ్యాపించి తాగి తింటే ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారు ఇంకా తగ్గాలి అనుకున్న వాళ్ళు ఈ చెప్ప ప్ప కదా జీలకార సోంపు దల్చిన్చక్క లవంగా ఆది ఆ వమ్ము యాలిక్కయ్లు మెంతులు ఈ ఆరు కూడా మరగ పెెట్టుకుని తాగిన ఇంకా వెయిట్ లాస్ అవుతారు మజ్జిగ ఈ మూడు కనుక డెఫినెట్ గా ఫోళ్ళైతే అంటే ఫ్రూట్స్ పండ్లు కొనుకుని తిన్నేళ్ళళ్ళు ఉంటారు చూసావా ఇవి ఫాలో అయినా వేట్లా చాలా వరకు తగ్గుతారు బరువు తగ్గుతారు నేను నాకైతే ఇవి చాలా బాగా యూజ్ అయినయ్
అవునా అయితే మంచిది
కలర్ కూడా వస్తారు
ఉ
నువ్వే నువెలా చేసావ్
నేను పొట్టినే మార్నింగ్ నైతే చే జిలకల వాము మెంతుడు తోపు నానపెట్టుకుంటా నైట్ అంతా నాన్ పెట్టుకుని పొద్దునే తం నానబెట్టి పొద్దున్నే తాగుత ఎం టండి ఏట్
అలా తాగితే తగ్గావా
ఆ తగ్గాను
ఆ
తక్కాను
ఓకే ఎన్ని కేజీలు తగ్యావు దుర్గా హలో
ఆ
ఎంత తగ్గావు
ఐదు కె జి లు తగ్గాను
ఆ
తక్కాను కదా అని చికెన్లు బిర్యానీలు బాగా తిన్నాను ఇలో వచ్చాను మల్లి ఇంక చేయాలి
నేను చెయ్యాలి నేను ఇవన్నీ తెచ్చి పెట్టుకున్నా ఇంకా మళ్ళీ సీజన్ బట్టి ఫ్రూట్స్ వస్తాయి కదా పండ్లు ఎండాకాలం అయితే మామిడికాయలు ఆ పనస పండ్లు ఆ నేరెటికాయని మూడు వస్తాయి ఎండాకాలం శీతాకాలం ఏమో పై పైన్ ఆపిల్స్ సీతా ఫలం ఇలాంటివి వస్తాయి ముంజులేమో ఎండాకాలంలోనే వస్తాయి వానాకాలం ఏమో ఉ పొల్లటి ద్రాక్ష కాయలు దానిమ్మకాయలు నారింజకాయలు ఇలాంటి వస్తయి వాటర్ మిలన్ కూడా వాటర్ వాటర్ మిలన్ కూడా వెయిట్ తగ్గిస్తది ఈ ఓన్లీ
తది వాటర్ మిలన్ వేడి కూడా
ఉ
ఏదితేట్టది కోలువి ఎక్కువ తిన
ఒట్టి ఉసిరికాయ్ ఉంటది కదా ఆ ఉసిరికాయి ఆ డైలీ ఒకటి తింటే సి విటమిన్ వస్తుంది బాడీకి
ఆ
హెరుకు హైర్కి మంచిది
ఆకుకూరలు పాలకూరలు ఎక్కువ తినాలి బిట్ ట్వీల్వ్ ఉంటుందంట దంట్లో
ఆ మన్షికి ఒక
ట్టువెల్ అవుతదమ్
ఒక మనిషి ఎమ్ తిన్నా తినకపోయినా మట్టికి గ్రీన్ ఫుడ్ తీసుకోవాలి విటమిన్ ఫుడ్ తీసుకోవాలి ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి విటమిన్ అంటే ఏంటి గ్రీన్ ఫుడ్ అంటే ఏంటి ఆకుకూరలు ఆకుకూరలు కాయగురలు ప్రోటీన్ అంటే చేపలు మసం
టైమ్ అయిపోయింద్నకుంట చూడు
ఆ ఇంకోక్ఫుడ్ ఏంటో చెప్పాను విటమిన్స్ అంటే ఇవే సి విటమిన్ ఇవి ఉంటాయి కదా వీట అన్నీటితో పాటికి ఎండలో కూర్చుంటే ఇంకా మంచిది ఆ ప్రకృతి నుంచి వచ్చే కాంతి మనం ఒంటిమిద్ పడ్తే